హలో
హలో
హలో
చెప్పండి ఎలా ఉన్నారు
బాగున్నారా
ఆ బాగున్నావండి ఏం చేస్తున్నారు
ఏం చేయండి మీరు
ఏమి లేదండి వర్క్ అంతా కంప్లీట్ అయింది
ఆ
ఉ మీది కంప్లీట్ చేసుకున్నారా పండకిి ఇల్లంత క్లిన్ అయిపోయిందా
ఇలా కాలె మీది మీదయ్యందా
ఏంక లేదండి మా అత్తమ అని చేస్తుంటారు
ఆ సాటర్డే
అవునా
పని ఐందా
షా పింగ్ ఇంకా ఈ రోజు వెళ్ళాలి అనుకుంటున్నాము ఉ నైట్
అవునులేండి
మీదయిపోయిందా
మాది ఇంకా కాలేదండి ఇల్లు క్లీనింగ్ అయిన తర్వాత షాపింగ్
అవునా
హా
మామూలుగా మీ పాపకి చూడదర్సే వేస్తారా లేదంటే అన్ని స్టైల్స్ ట్రై చేస్తుంటారా
ఆల్ అన్నిీ చేస్తా ఉంటాం అన్ని ట్రై చేసేదిే మీరు మీ బాబునా పాపనా
బాబు అండి
బావున్నారా
బాగుంది బాబుకి త్రీ ఇయర్స్ ఇప్పుడు
స్కూల్కి పోతాడే ఎమన్న ఉ
మీ పాపకి ఎన్నియర్స్
మా పాపకి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ స్కూల్ వెళ్తది ప్లే క్లాస్ కి ఉ
నార్మల్ గా అన్ని బట్టలు పాపకు కంఫర్ట్ అయినా
కంఫర్టే మీరు మీర ఎక్కువ చుడిదార్సా లేకపోతే
లేదండి మేము కూడా అన్ని ట్రై చేస్తూ ఉంటాం వాడు ఎక్కువగా ఫుల్ స్లీవ్స్ తే ఇష్టపడుతు ఉంటాడు
అవునా ఈ సమ్మర్ సీజన్ లో కాటన్ వేస్తారా ఏమేస్త స్తరు
అన్నీ ట్రై చేస్తా ఉంటావు ఉ
కాటన్ ట్రై ఈ సమర్ సీజన్ లో కాటన్ వేయండి పిల్లలకి
అవును బట్ వాడు కోట్ టైపే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాడు
మ్మ్
హ
మేము ఈ ఎండలకాలం అంతా సమ్మర్ సీజన్ అంతా కాటన్ ప్రిఫైడ్ చేస్తాం
అవున్లేది కంఫర్ట్ గా ఉంటుంది
ఊ
ఒక పాపం మాత్రమేనా మీకు
అవునవునండి మీకు
మాకు బాబు ఒక్కడే
ఆ
మ్
అన్న
అన్న ఆఫీస్ కీ వెళ్ళాడు
అవున్
ఉ
మ్ ఎంతక వస్తాడో
సాయంత్రం ఫైవ్ థర్టీ అవుతుంది
ఆ టిఫిన్ ఏం చేశారు
టిఫిన్యు ఉప్మా మీరు
మేం దోశ లంచ్
లంచ్ కూడా అదే తిన్నామండి
మ్
మ్మ్ నైట్కి మాత్రం ఏమైనా ప్రిపేర్ చేయాలి
ఉంటాయిడి రెండు పూట్ల అద ఉప్మానే తింటారా ఇంకా లేదు నైట్
మామూలుగా డిన్నర్ ఎంతకి కంప్లీట్ చేస్తారు మీరు
మ్మ్ మేమా ఎయిట్ తర్టీ నైన్
కొంచెం తొందరగా కంప్లీట్ చేస్తే మన హెల్త్ కి మంచి సేవన్ లోపు ఆ టైం తింటే బావుటుంది
అవునువును
ఆ
మీరేం ప్రిపేర్ చేస్తారు నైట్ డిన్నర్ కి
నైట్ కి ఇంకా చూడాలి
మ్
చేద్దాం అనుకుంటున్నాను
నైట్ టైం పలావా
అవును
పలావ విత్కీ కర్రీ
పలావ్ ఇతు ఇ ఇక్కడ కర్ణాటకలో ఇది ఏమంటారు తెలుగులో వచ్చేసి అదే పెరుగు చారు చేసుకుంటాం కదా మనం పెరుగులే కీ అనీ రైత ఇక్కడ వచ్చేసిద్దని ఏమో ఉంటారు
మ్మ్
మీిరు పల్లా్ నైట్ టైం చేసుకో
మేమ్ ఓన్లీ చపాతి విత్ కట్ రైస్
మేము పలావు అన్ని కంఫర్ట్ గా తింటాము నై టైం
ఉమ్
డైట్ లేనప్పుడు
ఆ
టూ ఉంటే జొన్న రొట్టెలు సంథింగ్ అట్లా చేసుకుంటాం మీరు జొన్న రొట్టెలు చేస్తారా అండి
లేదు నో నో జొన్న రొట్టె రాగి దోశ ఓన్లీ
ఊ
జొన్న రొట్టే లేదు చేయడం రాదు రాదు మీకు
అ నేను ట్రై చేస్తా ఉంటాను ఒక్కోసారి వస్తాయి ఒక్కోసారి రావండి అవి
ఊ
ట్రై చేస్తాను ఒకసారి మంచిగా వస్తేయి ఇంకోసారి రావు చేయడానికి
అవుదంది మిల్లెట్ దోశ వేస్తా చేస్తాం కానీ మేం నాకత రాదు
ఊ శంక్రాంతికి చేసుకుంటారా మీరు రొట్టెలు
రొట్టలు చేసుకోం సంక్రాంతికి ఓన్లీ
మా సైడ్ సజ్జ రొట్టలని చేస్తారు
ఆహా లేదు లేదు
ఆ సంక్రాంతికి సజ్జ రొట్టెలు ప్లస్ జొన్న రొట్టెలు అన్ని చేసి పెట్టుకుంటారు ఇప్పుడు ఉగాది వస్తుంది కదా మీరు వడియాలు పెట్టుకున్నారా
వడియాలు పెట్టుకున్నాం మేము మీరు వేసవి కాలం కదా
మా అమ్మ వాళ్ళు అందరు పెట్టిస్తారు అవి తీసుకొని వస్తావు అంతే
ఆ
మీకు చేయడానికి వస్తుంద వడియాలు
ట్రై ట్రై చేసా
అవును
ఊ పిండి వంటలు చేసుకున్నారా
వినిపి వినిపియడం లేదు
పిండి వంటలు చేసుకున్నారా ఫెస్టివల్ కి
ఉగాది
ఊ
చేస్తారండి ఆ రోజు కుడుములు చేస్తాము కుడుములు ఇంకా దానితో పాటు చారు ఉంటుంది కదా చారు వడియాలు అవే ఈ పండకు ఐతే నెక్స్ట్ డే చికెన్ ఆర్ మటన్ ఏదైనా చేసుకుంటం
ఊహు
మీరు కూడా మటన్ చేస్తారా ఉగాదికి
ఉ మర్సట్ రోజు ఉగాది ఈ ఓ ఫస్ట్ రోజా ఓలిగలు పప్పు అన్నం ది ప్రానం వంకాయ ఇక వంకాయ లేకపోతే తె బంగాళాదుంప తాలింపు
ఊ
తర్వాత పెరుగు రసం ఇంకా అట్ల చేసుకొని వడిగాయలు చేసుకొని మర్సాట్ రోజు నాన్ వెజ్ ఈ పండకు పత పాత పెద్దవాళ్ళకి పెట్టుకుంటామండి మీరు
నేను పెడుతాం ఊ మీరు హోలీ అలా చేసుకుంటారా పండగకి
ఆహా హోలీ చేసుకోమండి మేము
అంటే వాటర్ చల్లుకుంటారు కదా
అట్ల ఓన్లీ ఇంట్లో వరకు అయితే బయట ఎక్కడ ఇది ఫెస్టివల్ లాగా చేయము
ఫెస్టివల్ లాగా కాదు అందరికి కి అంటే ఊర్లో ఒకవే ఊర్లో అందరూ మనకు వరుస అయిన వాళ్ళ తో ఆడుకుట్టము
అలా చేసుకుంటాం
ఊ
ఊమ్
ఓే
ఉ
మరి ఇంకేమండి తోట్లో ఏం వ ఏం చేస్తున్నారు
మేము మేము గోధమ్ ఏసామండి గోధము కోసం రేపు ఆడిస్తాం మీరు మీరేం వేసారు పంట
మేము మొక్కజొన్న వేసామండి ఆ వర్కర్స్ వస్తారా లేదంటే మిషన్ వస్తుందా
మాది మిషన్ ఉందండి ఓన్ ఊమ్ ట్రాక్టరూ ఆ తర్వాత మిషన్స్ ఉన్నాయ్ మాకే మాకే మిషన్సా ఓన్ మిషన్ ఉందన్
బయట వర్కుక్ వెళ్తాయా మిషన్స్
ఆ ఓన్లీ ఊర్లో
ఊ
ఊమ్
మీ తోటకెళ్ళి వర్క్ వస్త వర్క్ చేపిస్ సరా ఊ మామూలుగా వాళ్ళ టైమింగ్స్ ఎట్లుంటాయి
మార్నింగ్ సిక్స్ టూ ట్వల్వ్ టువ్వలా ఆ టువల్వే ట్వల్ థట్టి
ఎంతిస్ ఎంత రోజు కూలి వాళ్ళకీ
మార్నింగ్ టూ హండ్రెడ్, ఈవినింగ్ టూ హండ్రెడ్, టోటల్ ఫోర్ హండ్రెడ్.
మీ సైడు
మా సైడూ వర్కింగ్ అవర్స్ వచ్చేసి సిక్స్ టూ టూ వరకూ
ఊ
అంతె టూ ఫిఫ్టీ మా సైడ్ ఒచ్చేసి ఈవినింగా ఈవినింగ్ వరకు ఉంటే మేబీ ఒక త్రీ ఫిఫ్టీ, ఫోర్ ఫిఫ్టీ, అంతె. తె
ఇట్ సైడు ప తీ ఆ టైం లో అయితే కేజీల ప్రకారంగా లేదంటే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు ఫైవ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ బడుతాది ఒక్కొక్క మనిషికి పి కడంతో
ఊహు
ఊ
మరి మధ్యాహ్నం భోజన చేసారా మీరు
చేసామండి
ఏం తిన్నరు
చక్నీ ఆండ్ పొలగం అన్నం
పులగమా
ఊ
పులగమ్లోకి చట్నీ చేసుకుంటారా మీరు
అవునండి మీరు
మేము వంకాయ బజ్జీ చేస్తాం
మ్ హు మేం చెట్ని
అంటే పల్లీ చట్నీనా?
ఆ పర్లేదు చెయ్
కే
ఉమ్
మా సైడ్ అయితే పులకం వంకాయ బజ్జీ నెయ్యి కాంబినేషన్
మా సైడ్ అట్ల ఏం లేదు బాగా వంకాయ